ఆ చెల్లి
ఏం చేస్తున్నావ్ అక్క
ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదుా బయటకి వచ్చాను అలా బయట నుంచున్నా ఇవాళ ఫెస్టివల్ గాదా కొంచెం జనాల్లో సేమియాల డు ఏన్న బిర్యానీలు పంపిస్తా రేమన్నా ఎదురు చూస్తున్నా గాని ఎవడు పంపియట్లే
లేేరుగా చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే
ఉన్నారు గాని బా బాగా అంత క్లోజ్ ఇంకా ఎవరు అవ్వలేదు కదా
అదే
ఓ చుట్టుపక్కల అందరూ ముస్లింలే ఆ కొంచెం క్లోజ్ అయి తే బిర్యానీలు వత్తాయి ఏమో అని నేను సుతున్న ఒక్కడు బిర్యానీ పంపించేరాదు రా గాని సేమియాలు పంపించే నాదుడుగానేవడలేడు
ఆ
హ్మ్మ్ ఏం చేస్తున్నావు తిన్నావా
తెన్నా ఇప్పుడే సేమియా ఇస్తే తీన్నా
ఉహు
ఇంకేంటి సాంగతులు చేసిందిగా అమ్మ చేయపోత తగా
హుమ్మ్
వేసింది
అదే ఇందాక చేసినప్పుడు వాకింగ్ వెళ్ళావు అని చెప్పి చెప్పిందిలే
ఆహా ఆ
నేను కూడా వచ్చినాక చేసిద్లే అని చెప్పి అన్నాను
ఆ
ఆవిడికి పాదికి పది సార్లు చేయపో ఇనా నిద్ర పట్టదు గా
అవును
అవార్డులు అంటుంది నేం అవార్డులు ఏంట నాకు అర్
స్టార్ మా అవార్డ్లు ఈ రోజు అవార్డేం కాదు సీరియల్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ ఈ రోజు రేపు ఈ రోజు అయిపో బింది రేపు
ఏం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అవార్డ్స్ ఇవి ఆహా
హుమ్మ్ రాదుగా మా లాప్టాప్లో స్టార్ మా వస్తాదా
ఏమో మరి నాకు అంటే అదే చెప్తున్నాను కదా జియో హోట్స్టార్ వచ్చి జియో అంటున్నాను హాట్స్టార్ది అది ఉందనుకో
ఆ
చ్చు అది మరి లేదు కదా ద సబ్స్క్రిప్షన్ అవేం చేయలేదు కదా
అవును నాది జియో వస్తుందిగా ఫోన్ లో చూసుకోవాలిక
ఆ
పిన్ని ఏమన్నా ఫోన్ చేసిందా ఏంటో పిన్ని అదో టైపు మనం చే తేనెప్ పిన్ని నాపోతే చేయదు
ఈ మధ్యన నేను అత్తతో మాట్లాడాలనుకుంటున్నాను చెయ్యట్లేదు నేను కూడా
ఆహా ఆ
అదే మ్యాక్స్ ఏదిరా బిర్యానీదేచిస్తాను అన్నావు చ్చి బిర్యానీ అంటున్న సేమియా తిన్నావా అఆ పర్లేదులే కదుల్తాడు ఏం కాదులే కానీ తిన్నావా తినేసి వచ్చావా ఆ
గడ్డి ఎవరు వచ్చింది పైన తమ్ముడా
ఉ పైన తమ్ముడే
ఏం చేస్తాడు తమ్ముడు ఫ్రెండోళ్ళ ఇంటికి వెళ్లేదా తమ్ముడు
తిన్నాడు వచ్చేశాడు బుక్ ఏసీ మనకు ఏం తేలా
ఆ లేవ్ కొండ ఎలా తెస్తాడు అక్క మీ ఆయన్
తేరులే అద్
అదే కదా వాళ్ళు తెచ్చేస్తా ఇంకేముంది హ్ ఇంకేంటి అక్క సంగతులు
చెప్పాలా
ఆ
చెప్పాలి జెప్పాలి
ఏంటే మళ్ళీ బావగారు వచ్చేది రాత్రిక
ఉ ఉ నైట్ కే వస్తారు
ఇగ రేపు మళ్ళీ రేపు బర్త్డే షిఫ్ట్ ఆ
ఆ రేపు ఆహా రేపు నైన్ కి మరి ఏమన్నా ఈ లోపు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే రాత్రికి వెలుగుతాయి
ఆహా
మాక్సిమం ఉండవులే మార్పులు తొమ్మిది ఇన్ కి వెళ్ళేది
అదేలే
ఇద్ధ తెలిదు
నిస్సీ ఏమైంది నిస్సీ ట్రైందు ది రిజర్వేషన్లు ఐడియా ఓ లేదా ఏయన్ టా
అది మరి మనకి ఇది వైఫ్ తే పోయింది సలన్ గా
ఆహా అది ఉంటేదయత్
వైఫే ఉం అంటే కొంచెం ఫాస్ట్ అవుతది కదా అందులో పతకాలు కదా అది చేసేది
ఆ
గాలు కొంచెం ఫాస్ట్ గా చేయడానికి కొంచెం వైఫై ఫో ఫాస్ట్ గా ఉంది అనుకో ఈ ఇప్పుడు నార్మల్ మనమో మొబైల్ నెట్ మీద అవ్వాలంటే అవ్వవు చాలా సార్లు బావగారు మేము విజయవాడ రావాల అన్నప్పుడు ఇలాగే ఇన్స్టెంట్ గా చేసి తేవాళ్ళు అయిపోయేది కానీ అదే అదు ప్రాబ్లమ్ అయ్యి అదే నెట్ టు సరిగ్గా రాక
అదే అవున్న అగిపోయింది గా ఏం ప్రాబ్లం వొత్ చిన్ననా ఆపేసడు
ఆ
తువా ఇంకేంటి సంగతులు
ఆయి కప్పు
రాత్రిక్ కోడా దే కోర్లా మళ్ళీ
మల్లయ్య కోర్ లా ఇంకేంది స్పెషల్ చేస్తామ ఎంటి ఏం లేవుగా చేయడానికి అన్నం వోటి వంట వండాలి. బియ్యం తీసి పెట్టాను కడగాల ఇంకా పెట్టలా పె బుడ్డోడు లేగుస్తాడు పెట్టె
ఇంకా టైం అవలేదా అస్సలు న్ అక్కా
ఎంటిది?
టైం అవ్వలేదుగా ఇంకా. ఏడు కూడా అవలా.
దు లేగానీ ఏం బుడ్డోడు లేసి నాకేం తింటాడేమో మధ్యాహ్నం సరిగ్గా తినలేదు. కొంచెం పెరుగన్నం బెడ దామని ఆలోచన చేస్తున్నా.
ఆహా ఆహా
అదే ఇంకేంటి
చప్పాలి ఒకే బ్లౌజ్ పెట్టావు మరి.
ఏంటిది?
బ్లౌజ్ ఆన్లైన్ లో పెట్
ఆ పెట్టాను పెట్ పేట్టాను. ఇందాకడే సడన్ గా గుర్తొ చ్చి పెట్ ట్టాను. అది నాలుగు రోజుల్లో వచ్చిద్దేమో వచ్చేస్తే ఒకసారి ట్రైల్ ఎసి చూడాలి.
అవుంది అయి
ఛ్ అంటే కలర్ కలర్ సేమ్ అలాగే ఉంది కదా.
అవును.
ఆ నేనేమనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి ఇలాంటి బ్లౌజులు కొంచెం ఒక రేటు అటు ఇటుగా ఉన్నా ఇట్లా తీసేసుకుంటే బెస్ట్. టేమో సాగేవి. అదే సాగేవి అం అది ప్రింస్ కట్టు కరెక్ట్ గా వచ్చినయి ఇగ బయటి కెళ్ళి బ్లౌజులు కుట్టించి ఇయన్నీ అంటే తలలను తలనొప్పి వస్తుందినాక్, ఇంకొకటి మొన్న నాకు కు అది నచ్చింది గానీ ఎందుక అంత రేటు పెట్ తెసనా అని ఫీల్ వచ్చింది విజయవాడలో అక్కడ తీసుకున్నా కద రమా కట్ పీసెస్ లో
ఈ పెట్టినా జస్ట్ ప్లెయిన్ ఉన్నయ్ ఆఫర్లు పెట్టినప్పుడే మనం కొను
ఆఫర్లో ఆ అవునవును కానీ ఉషా డిజైనర్స్ చాలా తక్కువ ఉన్నాయి చెల్లి.
నాగేమో కొన్ని కొన్ని, కొన్ని అదే క్వాలిటీ బాగుంటయ్ కొన్ని చీరలు బా చూపిస్తా కొంచెం కొన్ని చీరలయితే అదే లేదు దానికి తగ్గట్ టె అనుకో మరీ ఓవర్ ప్రైజ్ అయి పోయిద్ది అన్నట్టు అనిపించేది.
అదేలేే లేదు లేదు చాలా అంటే తన నాకు తెలుసు సి తను క్వాలిట్ టీతో అమ్ముతుంది కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు రీటైల్ అంటే మంచి ప్రైజెస్కి అమ్ముతుంది రీజనబుల్ ప్రైజెస్ మీద, అక్కడక్కడ కొంచెం ఆ కొన్ని ఎక్కువగా అనిపించినయ్ అయినప్పటికీ గూడ పర్వాలా ఎంత అసలు వెబ్సైట్లో పెట్టినవి పెట్టినట్టు అయిపోతా ఉన్నాయి తెలుస
ఆవునయిపోతై ఉండవ్
అదే
ఉమ్
అదే అందుకనే ఇక సరే బ్లౌజు ఎలాగో వన్ నైన్ యే కదా. ఊరికే పిట్ట జూత్ బావున్నట్టు పెట్టే బాగుందనుకో స్టిచ్ శ అదంతా పర్ఫెక్ట్గా బాగుంటే ఆ ఒంటికి నీట్గా ఉందనుకో
ఆ
కామ్గా ఊరుకున్నాంలే అని చూస్తున్నాం మళ్ళీ ఈ సారి ఏమన్నా ఇలాగే తక్కువలో పెట్టి ఏన్నా క్వాలిటీ పెడితే తీసుకుందామని.
అదేలె
ఉమ్
ఉమ్ ఇంగెంటి సంఘతులు
దాటాలా ఉమ్ కొంచెం దాటాల
ఆ
అదే ఇక అందుకనే మళ్ళీ హైదరాబాద్లో ఆర్కే కలెక్షన్స్ అని ఉంది
అవును ఇప్పుడు హైదరాబాద్ లో ఏదో ఒక రోజు ఎవరన్నా కార్ ఉంటే అడిగి అప్పుడు జ్యువెలరీ షాప్ కీ వెళ్ళి చుద్దామంటవా
అంటే ఇప్పుడు ఏన్న కొనాలా
ఆహా అసలు మాములుగా ఇక్కడ అంటే హోల్సేల్ ప్రైస్ తక్కువ ప్రైస్ కోస్తాయి కదా
అవునులే అప్పుడు బల్క్ గా డబ్బులు పట్టుకొని వెళ్తే ఏమైనా కొనొచ్చు దొరుకుతై ఎందుకు దొరక
అవులే అసల్ చార్మినార్ కొంచం కనీసం ఇయర్ రింగ్స్ అయ్యి సర్లే ఇంకా మళ్ళీ టైం వచ్చినప్పుడు పిన్ని వాళ్ళు వస్తా అంటున్నారు కాప్పుడన్నా ట్రై చేయాలి
ఇప్పుడు వెళ్దాంలే ఖచ్చితంగా ఏమన్నా తీసుకొని కారు తీస్కుని వెళ్ళేటట్టు చూద్దాం ఆలోస్తే ఒకసారి ఎల్ పోన్లే ఎందుకంటే తిరగలేదు కదా వాళ్ళు కూడా ఇప్పుడు
అవును
ఒకసారి అలా తీసుకెళ్ళినట్టు ఉంటుంది సాటిస్ఫై అవుతారు కదా
చూడాలి అప్పుడైనా
సిటీకి వెళ్డానికి ఏమి లేదు బండ్ల మీద అయితే బావగారు తీసుకెళ్లరు అంత
బళ్ల మీద ఎవరు వెళ్ళలేరు కూడా అంతమంది ఎక్కడ వెళ్తాం అలిసిపోవడం అని కాదు అంతసేపు కూర్చోలేం కూడా ఎళ్లాలేము అసలు ముందు బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ
అవును
కొ అదే బస్ లో వచ్చే వాటికే చిరాకు వస్తు ఓవెన్ ఉమ్మ్ ఈసార్ నాక్ అంత ఏమ అనిపించాల జర్నీ చేసినట్టు కప్పుతే అక్కడ నుంచి షాద్ నగర్ కు వచ్చే బటికే అ సారీ వచ్చే బటికే చిరాకు వచ్చేసింది ఫస్ట్
తెల్లిక ఆ బస్సులీక అంతే అంటే అందరికీ ఆధార్ కార్డులు ఫ్రీ అయిపోవడం అంతే యాడ పెడ యాడ
అప్పటికి కండక్టర్ ఎవరినీ ఎక్క నివ్వట్లా పాపం అతను ఆ ఎవరు రాదు ఓన్లీ
వచ్చావో నాకు తెలిదు కాని ఆ మామూలుగా అప్పుడు ఎలా వచ్చావో నాకు తెలిదు కాని
ఆ
బావగారు బొడ్డోడు వచ్చిన రోజున అసలు ఆ కాళ్ళు తీసి కాళ్ళు పెట్టడానికి లేదు తెలుసా
ఉ అవును నా పక్కనే ఓ ప్రెగ్నెంట్ లేడీయో మరెవరో కూర్చున్నారు యువతలేమో ఇద్ లేడీ కు
అసలు అలా ఉన్నప్పుడు అసలకే ఎక్కకూడదు అమ్మ అలాం బస్సులకి
ఆహా ప్రెగ్నెంట్ లేడీ అంటే మరి పొట్ట ఉంది అంటే ఆల్రెడీ డెలివరీ అయిపో యినా అమ్మాయో ప్రెగ్నెంట్ లేడియో తెలీదు ఉంది
అదేలేే
అలాగా కూర్చుంది కాసేపు పడుకుంది ఆ అమ్మాయి షాద్ నగర్ లో వీళ్ళందరూ షాద్ నగరే దిగారు
అదే ఇక బస్సు ఆ బస్సు ఇంక దానికే పోతది కదా అందుకని చాలా మంది ఇక అది ఒకటి మైనస్ ఏంటంటే అంటే ఇక్కడ ఈ బస్సులు ఇదిగో ఇప్పుడు ఈ టైం అనుకో ఎయిట్ సెవెన్ అవుతుందంటే ఇక దొరక కు ధోరుక్
ఏంటి ఆధార్ కార్డు కూడా టూ ఇయర్స్ వే వ్యాలిడిటీయా తర్వాత లేదా
అంటే అయిపో వచ్చింది కదా ఇక ఫైవ్ ఇయర్స్ అయిపో వతుంది కదా దగ్గర పడుతుందిగా
ఆహా ఆ
త్రీ ఇయర్స్ అయిపోయింది కదా
ఆ
కుక్కలు కుక్కలు గట్టి గట్టి కరిక్ కరిసేసుకుంటన్నాయి
ఆహా
వామ్మో
నువ్వెక్కడ లోపల బయట